అ
హాయ్ అండి బాగున్నారు
ఆ బానే ఉన్నాండి
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్ననండి ఇప్పుడే ఫ్రీలాన్సింగ్ వర్క్ ఒకటి ఉంటే సిస్టమ్ లో కంప్లీట్ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ లో
ఆహా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉందా
ఉ ఉందండి
కి కూడా వెళ్తారు అనుకుంటా కదా
ఆహా లేదండి నేను ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్ నేను టెక్నికల్ స్ట్రీమ్ కదా
హ్మ్మ్
సో ఇంతకు ముందు ఇట్లా చేస్తున్నాను అసోసియేట్ గా ప్రొఫెసర్ గా ఎం టెక్ సో సాలరీస్ బాగుండట్ లేదని చెప్పేసి ఇక్కడ మా విలేజ్ లోనే ఇప్పుడు మీకు స్కీమ్ అ అయితుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్
హుమ్
ఉమ్ అందులో ఇక్కడ విలేజ్ లోనే ఉంటాను విలేజ్ లో కూడా కంప్లీట్ చేస్తున్నాను అదేనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను
ఉహూ
ఐడియా ఉందా
లేదండి పూర్తిగా
ఉపాధి హామీ అంటారు ఐడియా ఉందా దట్స్ వన్ సాలరీస్ అన్నీ బాగుండట్లేదని చెప్పేసి అందులో చేస్తాము
అది బెటర్ గా ఉందా మరి
డ్యాం ఫుల్ అండి బెటర్ గా ఉంది బెటర్ గానే ఉంది ఇంకా వర్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా
అవునవును
ఒకే మనం విఆర్ ఓ లెర్నింగ్ స్కిల్స్ ఉంటె అప్పటికప్పుడు
ఉపాధి హామీ పథకం అంటే ఇప్పుడు డిఆర్డీఏ లో కూడా ఉంటాయి అనుకుంటాయి ఇవన్నీ వింగ్స్
ఇ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీ
ఓకే ఓకే నాకైతే ఇది కొంచెం ఐడియా ఉంది డిఆర్డిీఏలో
హ్మ్మ్ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అని హ్మ్మ్ ఖమ్మం ఖమ్మం లో అంటే మీది ఖమ్మం కాదా
ఆహ పక్కన అవును
ఒకే
అయ్యిందా లంచ్
ఆ అయింది అండి ఐంది పప్పు పప్పు అండ్ చట్నీ
వెజిటేరియనే కదా మాది ఈరోజు టమోటోఎగ్ చేసా
టమాటా పిల్లలు పడుకున్నారా
లేదు తింటున్నారు పెట్టిచ్చా కలిపిస్తే తింటున్నారు ఇంకా టీవీ చూసుకుంటూ ఎగ్జామ్స్ కదా కొంచెం ప్రిపేర్ అయ్యారు ఇప్పటివరకు
ఏ క్లాస్ అండి బాబు
ఆ పెద్ద బాబు ఫిఫ్త్ చిన్న బాబు థర్డ్
థర్డ్ ఎట్లాఉంటాయండి అటు స్కూల్ ఫీజులు నియర్లీ ఎంత ఉంటది
మ్ అంటే మరి అంతా హైఫైవ్ఎం ఉం ఉండదు సీబీఎస్ఈ సిలబసేహ్ ఆ పెద్ద బాబు ఇప్పుడు ఫిఫ్త్ కదా సిక్స్టీ థౌసండ్ ఐతుంది తనకి
ఉమ్
చిన్నబాబుకి ఫోర్టీ
ఉమ్
ఇంకా సిటీలో అటు హైదరాబాద్ అయితే బానే డొనేషన్లు అవి ఇవి ఎక్కువనే ఉన్నాయ్ ఫీజులు
అవునండి బాగున్నాయి
ఆ హెవీ అసలు
హెవీ సెండీ అ అవును అసలు ఎల్. కే. జీ న నా మిత్రుడు ఇప్పుడు ఓక్రె డ్జ్ అని ఆయన ఐఐటి లో మాతో పాటు గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వో మ్ అతను ఐఐటీ కొట్టాడు మద్రాస్ సో అతను రీసెంట్ మ్యారేజ్ అదే ఐ థింక్ త్రి అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా మ్యారేజ్ అయి ఒక బాబు సో ఐ యామ్ ఏ టూ టూ టూ మే బి త్రీ అ ఇప్పుడు ఎల్. కే. జీ అనుకుంటే మే బి ఎల్కేజీకె హయ్యర్ కాస్ట్ ఉందట అందులో మీకు ఐడియా ఉండే ఉంటది ఓక్రిడ్జ్ ఐడియా ఉంటుందా
అలా ఆ పెద్దగా ఐడియా లేదు కాకపోతే కొన్ని స్కూల్స్ అయితే విన్నా హైదరాబాద్ లో కూడా స్కూల్స్ ఇప్పుడు
ఆ కిండర్ గార్డెన్ అయినా చాలా హెవీ ఫీజులు ఉంటున్నాయ్ ఫస్ట్ డొనేషన్లే చాలా ఎ ఎక్కువ అయిపోతున్నాయ్
సరే తర్వాత సెర్చ్ చేయండి ఓక్రిడ్జ్ అని
ఆ ఆ చూస్తాను ఎక్కడా అది
ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి
అవే ఇంటర్నేషనల్ ఇప్పుడు మనకు బ్రాంచ్ ఉందా హైదరాబాద్ లో ఆహా దాని గురించి అంత ఐడియా లేదు కానీ వేరే స్కూల్స్ చ చూసాం హైదరాబాద్ లో గని ఇంకా చాలా చాలా చిన్న చిన్న ఆ నర్సరీ ఎల్. కే. జీ చాలా ఫీజులు
చాలా డొనేషన్స్ బాగున్నాయండి ఇప్పుడు ఎల్. కే. జీ పిల్లలకే నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ టూ వన్ పాయింట్ ఫైవ్ సమ్‌థింగ్ ఉంటుంది మ్ ఇంకా గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ అట్లా ఉంటున్నాయి
టెన్త్ క్లాస్ కి వచ్చేప్పటికి ఎన్ని కోట్లు పోయాల్సి వస్తాదో వాళ్ళ చదువులకి
స్కూల్స్కి కి ఇట్లు ఉంటునయే గ్రేడ్ టూ కి గ్రేడ్ త్రీ కి కొంచెం కన్సేషన్ ఉం అప్రాక్సిమేట్ గా గ్రేడ్ వన్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా ఫీజులు చాలా భారి చ లేము మనలాంటి వాళ్ళ అయితే భరించలేరు నార్మల్ పీపుల్ వాటిని
ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు ఫార్టీ థౌజండ్ ఉంటుంటె నర్సరీ ఎల్కేజీలికి లక్ష
ఆఇప్పుడు ఇద్దరికీ వన్ లాక్ అయితుంది మా పిల్లలకి ఇప్పటికీ అప్పట్లో మన చదువులు ఏదో అయిపోయాయి అట్లా
అవునవును
ఫీజులతో
హ్మ్మ్ యాక్చువల్ నేనంతా నా స్కూలింగ్ నా ప్లస్ టు సో మొత్తం కూడా నేను అప్ టు ఆ అంటె ఇప్పుడు ప్లస్ టూ వరకు స్కాలర్షిప్ మీద ఫ్రీ ప్రొవైడ్ చేశారు నాకు నేను వన్ టు టెన్త్ స్కూలింగ్ అంతా గవర్నమెంటె ప్రైవేట్ గింత ఎక్స్పెక్టేషన్స్ లేవు నా మీద అప్పుడు ఇక అ గ్రాడ్యుయేషన్స్ వచ్చేసి ఆ స్కాలర్షిప్ అది కూడా కాపోతే కొద్దిగా టెక్నికల్ స్ట్రీమ్ కూడా కొంచెం ఖర్చు అయింది బిలో ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఇప్పుడు పీజీకి వచ్చి తర్వాత అందులో కూడా ఒక స్కాలర్షిప్ తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ అయీతుందిం
అంతే అంతే అప్పుడు స్కాలర్షిప్ల మీదనే చదువుకునేది మనం ఇ
సో నా స్కూలింగ్ అ నా స్కూలింగ్ అంతా కూడా మొత్తం స్కూలింగ్ అయితే కాలేజ్ అయితే అప్రాక్సిమేట్ గా ఒక ఆ ఎంత కలుపు కున్న ఒక గ్రాడ్యుయేషన్ నుంచి పీజీ వరకు ఉందండి అంత ఒక టూ ల్యాక్స్ అయ్య ఉంటాయి నాకు అంతే
అంతే అంతే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడే లక్షల లక్షలు పోయాల్సి వస్తుంది ఇంత చి చిన్నప్పుడే ఈ విద్యా వ్యవస్థ అంతా కొంత మారితే బాగుండేది కొంచెం ఇంత ఇంత ఫీజులు కాకుండా కొంతవరక అయినా తగ్గిస్తే బాగుండేది అ అట్లా అంత ఫీజులు ఉన్నాయి కదా అని మంచి క్వాలిటీ విద్య నేర్పిస్తున్నారా అంటే అది లేదు ఏదో నామ్ కే వాస్తే అయిపోతుంది అంత పర్ఫెక్షన్ అయితే ఉండట్లేదు
అవును
ఒకటి స్ట్రెస్ పెట్టకూడదని పిల్లల పైన అవి ఇవి అంతా న్యూస్ లో వస్తా ఉంది కదా ఇక పిల్లలు కొందరు టీచర్ చెప్పిన మాట కూడా వినే స్టేజ్ లో కూడా ఉండట్ లేరు పిల్లలు మనం చదువుకున్నప్పుడు అది వేరే ఉండే సార్ వస్తున్నంటేనే భయం ముండేది
అవునండి నా ప్లస్ టూ వరకు కూడా నన్ను స్టిక్ తో కొట్టే వాళ్ళు మా సారోళ్ళు
నా కొట్టేది చంపలు పగలేది మన వీ స్టిక్ తో కొట్టేవాళ్ళు చేతుల పైన నిల్చోబెట్టి డేది క్లాస్ బయట నిల్చోబట్టేది ఇప్పుడు పిల్లలకు ఒక దెబ్బై వేసిన కంప్లైంట్ పేరెంట్స్ నుండి అందుకే అంత సొసైటీ అంతా చేంజ్ అయిపోతా ఉంది
ఆ
ఇంతకు ముందు రోజులే బాగుండేవి అట్లా కొట్టి కొంచెం సార్ అంటే గౌరవము భయము అని ఉంటే నే వాళ్ళు కొంచెం సెటిల్ అయిండ్రు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు
అవునండి
సార్ వస్తున్నారంటేనే నమస్కారం సార్ అని రెండు చేతులతో దండం పెట్టే వాళ్ళం ఇప్పుడు ఏముంది హాయ్ సార్ అని అంటున్నారు
హా
హహుమ్మ్
అంతా స్కూలింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు లెక్చరర్లు కాని ఎవర స్టూడెంట్స్ గాని అని కొట్టంది రేపు పేరెంట్స్ ఏమో దండించద్దంటారు వాళ్ళ ఏం మాటిండ్రు
అవున అవును కొట్టాలండిన అందుకే మేము ఏం చేస్తాం తెలుసా మా సార్ కూడా పిల్లలు ఏమైనా డైలీ మార్నింగ్ డ్రాపింగ్ పికప్ చేస్తారు కదా మీ మీ అబ్బాయి ఏమైనా ఇట్లా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారనుకోండి కొట్టండి మరి మీరు ఫస్ట్ ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడండి అంటారు అయితే మీరు గ్రేటెస్ట్ సార్ మీరు ఇట్లా చెప్తున్నారు వేరే పేరెంట్స్ అయితే కొట్టకూడదు మా పిల్లల్ని మా అమ్మాయిని కొొట్టకూడదు మా అబ్బాయిని కొట్టకూడదు అని అంటా ఉంటారంటే కొట్టంది చదివు ఎట్లా వస్తుంది కొట్టాల్సిందే దేని భయం దానికి ఉంచాల్సిందే పిల్లలు ఒక స్కూల్ కి వస్తున్నారంటే వాళ్ళకి ఒక ఫంక్చువాలిటీ ఒక స్కూ లో టీచర్ కొడతాదనో సార్ కొడతారనో భయం అనేది ఉంటే కదా పిల్లలు పద్ధతిగా పెరిగేది అని చెప్తా ఉంటారు మా పిల్లలు ఏడుస్తారు ఎందుకు డాడీ నువ్వు అట్లా చెప్తావు కొట్టామని అని వాళు ఏడుస్తారు అట్లాగా అట్లా లేదు కొట్టి కొంచెం సార్ టీచర్ అంటే భయం గౌరవం అన్ని ఉండాలి బట్ అని చెప్తారు వాళ్ళ డాడీ అందరూ అలా ఆలోచిస్తే బాగుండేదండి మా ఇప్పుడు పిల్ల పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా కొట్టకూడదు మా మా పిల్లల్ని ఇది చేయకూడదు తిట్టకూడదు అంటే వాళ్ళకి ఎట్లా వస్తాయి ఇంకా గౌరవం రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్ని ఎట్లా తెలుస్తాయి పిల్లలకి
అవునండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దండన ఉంటేనే రేపు వినటానికైనా అవస్కరం ఇప్పుడే మనం ఇప్పుడే రేపు ఏదైనా కష్టం వస్తుంది
హ్మ్మ్ తట్టుకునే అంత ఆ అదే తట్టుకునేంత శక్తి అయినా ఉండాలి కదా వాళ్ళకి మరీ సెన్సిటివ్ గా పెంచకు
ఇప్పుడు అట్లా కాదండి మా పేరెంట్స్ మా నాన్న నా టెన్ ఇయర్స్ బ్యాక్ గ్రాడ్యుయేషన్ సగం లో ఉండగానే మా డాడ్ ఎక్స్పర్ ఎక్స్పైర్ ప్రతి అయిపోయారు సో ఆఫ్టర్ దట్ మా మదర్ ఇక చిన్న చిన్న ఇది వరకు చేస్తుంటా అవి చేస్తుంటాయి ఇవి చేస్తుంటా కష్ట కష్టం కూడా మనకి ఆయన ఉన్నంగా ఒకలాగా ఆయన లేని తర్వాత ఒకలాగా ఉండేది సో ఆ కష్టం పడతారు మన చిన్నప్పటి నుంచి కూడా మే విలేజ్ నుంచి పెరిగిన కాబటి ఆ కష్టం విలువ తెలిసేది అట్లా నాకు నెట్టుకుంటూ వచ్చేది మరి ఇప్పుడున్న జనరేషన్ ల పిల్లలకి ఎలాంటి కష్టం తెలిపోతే ఎట్లా అండి రేపు అన్ని రోజులు ఒకేలా ఉండవుగా
ఉండవు ఉండవండి చెప్పలేం మన చేతి లో ఏం లేదు కదా అందుకే పిల్లలకు అన్ని తెలియాలి చిన్నప్పటి నుండే ఇప్పుడు ఏముంది ఈ మనీ ఈ ఫుడ్ గా వస్తువు ఏదన్న వెంట వెంటనే వాళ్ళకు కావాలన్నా వితిన్ మినిట్ లో కావచ్చు సెకండ్స్ లో కావచ్చు అది ముందుకు వచ్చేస్తుంటే వాళ్ళకు ఆ కష్టం ఏం తెలియట్లేదు కదా పిల్లలకి ఆ దాని వల్ల అంత సొసైటీ పాడైపోతుంది ఇంతకు ముందులా లేదు
అవును షార్ట్ టెంపర్ మెంటాలిటీ పిల్లల్లో కూడా
ఆ క్షణిక అవేశాలలో సూసైడ్ చేసుకోవడాలు చిన్న చిన్న పిల్లలే సోషల్ మీడియా ఒకటి పాడు చేస్తుంది పిల్లల్ని మంచి తక్కువ అయితే చెడే ఎక్కువ యూటిలైజ్ అయి
యూటిలైజ్ అయితుంది అందు ఇది కూడా దీనికి ఏంటంటే పేరెంట్స్ మదర్ టన్ కొంచెం సపోర్ట్ ఉండాలండి ఏం చేసినా కానీ క్విక్ రియాక్షన్ లేకుండా వాళ్ళని మనం కన్వే చే వాళ్ళకి ఈ పరిస్థితుల్ని కన్వే చేసే విధంగా ఉంటే అట్ల ఏం ప్రాబ్లం ఉండదు
అవునండి అవును తప్పు తప్పుని తప్పు లాగానే ట్రీట్ చేసి ఫస్ట్ నుండి తప్పుని తప్పులాగానే ట్రీట్ చేసి చెప్పాలి వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని చిన్న అప్పటి నుండే నేర్పిస్తే వాళ్ళలకు ఏది తప్పు అనేది ఏది ఒప్పు అనేది అవగాహన తెలుస్తు స్తేనే కదా వాళ్ళకి అన్ని వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చాక సెట రైట్ అయ్యేది అట్లా కాకుండా, ఇప్పుడు పేరెంట్స్ కొంచెం. ఇజే గరబ్. వామో! ఏదో ఇంకా అన్ని వల్ల పిల్లల్ని పాడు చేస్తా ఉన్నారు.
హలో. ఓకే, ఓకే. థ్యాంక్యూ అండి.
ఓకే.
ఓకే.